వెతను
ఎ
తిన్నావా
తిన్న
ఏం కూర, తిన్నా
క్యాబేజీ
ముక్త కంసి
ఏందో
హ
ఇవ ఎ మా పటడలు
ఆ
ఎవస కాత
మాట్లాడిలా ఊడు ఆడప్పే నవ మరి
ఆడినా ఇవ న
ఉహ
ఎమిప్పన
ఏ సలంబ కృష్ణ అని ఇంట్రెస్ సత్య కడ
ఆ ఏ సబ్జట్లుత ఏ సబ్జెక్ట్
అదే గ్రూప్స్ ప్రిపేర్ అవుతాం
ఎగజామే ప్రూఫ్
ఇక డేట్ అాలగానీ
ఆహా ఎక్జామ్స్ వెడత మంటే ఎజామ్స్
అయిపోయినా ఈరోోజు మీకు
మాకు ఇత్తడేది ఇంకాం
ఎందు వట్లా
లేదతే సమ్న్నా
టెన్ మంత్స్ ఉన్నాయి కాల స్వే ఇస్తాము
అవు
హ
ను అత్తాయిపో
మొత్త నెక్స్ట్ ఇయర్ ఎత్తాం
మ ఎే
ఉన్న మధ్యాహ్నం
చిన్న
ఏ పూర మనదాం
ఎ పరా కబేజ
ఉంటావా క్యాబేజీ
ఆ తింట
ఎట్లా ఉండి సార్ మంచిగా ఉంటంద
మసినంతే మేరలేమటి
ఇ మా కావలుల కరెట్ సాంబార్ వేసుకోని అ
కరి బాంగ్
అస్సలు మంచిగా ఉండట్లేరు మన్నడు కానిస
అయ్యో సార్ కంప్లేట్ అేలు
డౌన్ పోయితే ఎవరు వతార
మూ పైన వర్సదగకి
నను ఒక్కా న తుత్త అందొత్తా నకు ఒక్కా ఉంత నామ్ ప్రాబ్లమ్ అంతది ఏు
అక్క ఏ మానాడు సార్
అ ఎవ తెస చేస ఉంటడ
పర్ల ప ప్రవైట్ కసిలంండ పను
అంటే ఇప్పుడు మధ్యలు కదా ఎట్లా పోడతాం నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకెళ్తాం ఎగ్జామ్ ఎట్లా రాష్ మయాల మరి ఇలే ఏ ఉలా
మాకు తెేవ ఎగ్జామ్స్ట్ సేమ్ సేమ్ ఉంది
చెరా ఆనా ఎగ్జామ్స్ ఏమి ఏమే సబ్జెక్ట్
మాకా ఫిజిక్స్ మ్యాస్ సిఎస్ ఇంగ్లీష్ సంస్కృత్
సంస్కృత్ అయితాందా మీకు
అయితంది సా అయిపోయింది అల్ రెడీ సిలబ్స్ ఇగ సార్
ఇంకేంది ఇగ చదువుడే ఉంద లేదుగా
ఊ సదువుకోవాలి ఇగ
ఇంటికి ఎప్పుడు పోతన్నావు మరి
ఇంటికి ఏయిటిన్ కి
హు షాపింగ్ చెత్తారా పండగకి
ఆ సేత్తను నువ్వు చెత్తన్నావా
చేయను నేను ఇగ పైసల లేవు
అయ్యో నేను కొనిత్తగా
నువ్వు కొనిత్తంటే పోయే రోజు పోదాం తీ
ఆ పోదం పొతాన్నవు నువ్వు
నువు ఎన్నడైతే అన్న డ్రెస్ కొనిత్త అన్నవు గా నీతో నే వత్త
ఆ సరే పోదం
పెళ్లి ఎప్పుడు మరి
ఎవలిది నాదా వన్ ఇయర్ ఆ నెక్స్ట్ ఎండాకాలంలో గా సమ్మర్
హు ఉంటే ఉన్ని పాటలు రాపిస్త
ఉన్నాయ మాట్లాడిండు
ఎం చేత్తన్నాడు మరి మా అన్నయ్య
అవునా ఎంత జీతం
లక్ష రూపాయలు
ఇంకేమి సెట్ లైఫ్
ఆ మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటనవ్
నువ్వు గాదు
అవునా ఎందుకు అయ్యో అట్లు ఉండద్దుగా చేసుకోవలీ ప్రతి అమ్మాయి చేసుకో తొందరగా
సెట్ చేయరా మరి ఎవరినన్నా
సెట్ చెత్త తి ఎట్లుండల
ఆ
ఎట్లుండలా
వచ్చిందాన్నా పోలికలు చెప్పాలా ఇప్పుడు నీకు నాకు కంటే కొంచం హైట్ ఉండాలే ఆ తెల్లగ ఉండాలే మరీ తెల్లవద్దు మరీ బ్లాక్ వద్దు మీడియం నా లెక్క ఉండాలే
ఆ
హు జు
ఆ
సోపులు ఎక్కువ తగొద్దు
ఆ
అస్స నా వడ్డి
హా
మంచీగా చుసుకోవాలే
ఆ ప్రతి అబ్బాయి తాగుతాడు అద
ఆహా నా నష్టం ఉండదు
ప్రతి
అలా వద్దియ నాకు తాగే టోల్లు నచ్చరు
అయితే
అదే ఎంతానా ఎత్తుకున్నాడు ఎతుకులాడు దొరికే నాక ఎతుకులాడు
ఇంకా మంచిగా ప్రేమ చూసుకోవాలి ఇంకా ఇట్లాంటి క్వాలిటీస్ రావాలి తీస్కరయి
పకు
ఉమ్
సెవెంత్ మ చెలే ఆ పోతాం ఇప్పుడు ఎగ్జామ్స్ లో
వున్నే సావితన్నవో ఏతాన్న మరి
ఆ సరే చాల ఎగ్జామ్స్ మాక్ చెప్పావ సదుకో అని
చెప్తేనే ఆ మాట అనిందేధి
అయ ఎందుకు
ఏమింటదా ఆమె పెద్దామే కదా
బపు బపు ఆ
ఆ
మరి మీ తమ్ముడు
మ తమ్ముడు బచ్చపన్ ఉంటపోరడి ఫిఫ్త్ క్లాస్ ఉ రోమ్ లోలు ఎంచెట్టాండ్రు
ఏమున్నా ఏం లే బయపడిపోతావు
ఎక రాను
మాక ఐదు
య
మాకుదన్న అసపో మమీ పోత
పనచ్చా
అచ్చా
ఇంకేంది ఇగ సుఖం వచ్చాట
ఆ సచ్చ
అన్ని పనులు చెసిపెడ్తవ్ మంచీగా ఇంకెం ఇగా మంచీగా సెట్ ఉ ఇంకా ఏం చేస్తాను
ఎంత
అ రైట్ ఏం కర్రి పెడతారు మరి
రాత్రి నైట్ ఇయాలా ఎగ్ పెడ్తరు మాకు
ఉమ్ హు థినుడేన
తినలేదు
కొనిండు
ఉమ్ మీకేం బెడతర్
మాకేదో పప్ ప్పు చారు పచ్చడ, ఏదోకటి పెడ్ ది కల్ల
ఆ
ఉమ్ ఎంజెత్తాల్ మీ దోస్త్
ఏమున్నది ఎంలే
ఖాళిగా చదువుకోట్లే
చదువుకోలే, చదువుకొనే పండుకున్నరు
ఉమ్ హ్, చదువుకోమని చెప్పక్పోయినవ్ మరి నువైనా
అంటె ఇగ కొంచెమయితే ఇగ స్టడీ అవర్ దిగేదే గద ఇగ చదువుకోడమెందుకని ఆ, ఆ రిక్వస్ట్ అడిగావ్ గదా థ్యాంక్ యు
అయ్యో
మీకుండేదా
నాకుండ వుంచిళ్ళు మొత్తం
టైమ్ డిగ్రీ కలేజంతా
కొంతమందయితే వాళ్ళదినలేక సొళ్ళు ఇగ సొల్లినలేక సావాలె
అయ్యో నిక్ లేదా
లేద్ నాకు
అయ్యో ఎందుకు
ఎందుకు ఔసరమయన్నీ మనకు
అయ్యో
సెట్ జేయరాదు మరి నువ్వే అన్ని మాట్లాడతిగ
సెట్ జేస్త
ఉమ్ బోరు గొడతాంది
అ
మరెం జేయాలనుకున్నా అటు గూడా కాలేజెస్ ఉన్నయ్ మళ్ళ
ఎటు
అంటె సే ఎట్లుండాల్లో అబ్బాయి ఎట్లుండాలో అంటే ఏమేం పనులు జేయాలి దానిక్ దానిగ్గుడా
పో చెప్తా
జాబ్ జాబంటే ఇప్పుడోద్దులే మంచిగ చదువుకోని వుండాలె
హ్మ్
నెక్స్ట్ ఆ మంచిగ జూసుకోవాలె
హ్మ్
ఇంకా నుంచ్ ఇంకేముంటయి అన్నుండాలిగ మంచి మంచి క్వాలిటీస్ అన్నుమ్డా
మంచి మంచి క్వాలిటీస్ అంటె
బయట జూత్తె తేల్వ నీక్ తెల్వదా గాఇంత మాత్రం
యూ ట్యూబ్ అస్సలు ఇంట్ల నుంచి బైటికెల్ల
అయ్యో ఎందుకట్ల?
ఎల్లనేనిగ